హలో అండి నమస్తే నమస్తే అ చెప్పలని బయట నుండి చల్లగాలీ వస్తుంది బయట బయట బేజ ఉ ఓకే అండి
దేదక ఓకే
కోతులు వస్తున్నాయా
పైన కూడా అండి
ఎక్కడా మబ్బాయితుందండి అది
ఉ
తిన్నారా అండి మరి అవ అక్కడ కోతి ఉందేంటి ఉ చెప్పాల చెప్పాలండి మీర రోజు టాపిక్ వచ్చేసి ఏంటండి
మొదల ముచ్చ
డైలీ ముచ్చాట్లా ఓకే కాలేజ్కి వెళ్ళి రండి
అయ్యో అచ్చు అక్కడ కోతీ ఉంది ళ అయన ఇదేంందియన పక్క నుంచితే రూపలేండి
అప్ప మండి అక్కడ పోతే నేను వ
ఎలాగోటిన్ క భయం అయిందండి నాకైతే అట్లా ఎట్లా పోయింద అది
న కోతిగూడ అచ్చయినండలో ఇప్పు మల్
అ జబ్దారకిమె కొ స చ పెట్ట ఆ చెప్పాల అవునండి ఆరం మ ఎక్కడ పటు కెనరా బ్యాంక్ను ఇది కెనరా బ్యాంక్ ఇచ్చయి కాలేజ్
మంచించనే ఇతార కట్ట మన్న నింగ ఆ కాలేజ్ లో మంచిగానే చెప్తారుంటండి నేను కూడా విన్న ఒకసారి ఒకసారి వద నాకుసారి
కజ భజ ఫ్ల గరువునా తె ప్రజ్వల్. ఇప్పుడు ఆ కాలేజ్ తీసేసిల్ల.
గ్రమ్ క్లాస్ కా వెళ్ళాలి.
ఇప్పుడు ఆ కాలేజ్ తిసేసి అటు సైడ్ ఎనక సైడ్ పట్టీలు. ఇది కెనరా బ్యాంక్ అ ఇటు సైడ్ కాలేజ్ పెట్టిండ్రు. హుమ్. చూడండి. అక్కడ చూడు ఎన్ని మినిట్స్ అయింది చూడు.
సులె. టువ్ టు సెకండ్స్ టూ మినిట్స్.
త్రీ ఉంది ఇల్లా.
త్రీయే ఉంది.
మీకేంటి అండి ఫుల్లు గాలు వస్తుంది వెదర్.
అగో చూడు.
అ.
ఏం చేస్తున్నారండి మరి బయట ఉన్నారా.
ఎక్కడున్నారండి మీరు. హ మాట్లాడాలి. ఇంకా ఏం చెప్పదండి. స్కూల్ కెళ్ళిరా అండి మీ పిల్లలు. స్కూల్ కెళ్ళి రండి మీ పిల్లలు.
హుమ్.
హమ్
ఏమైందండి. తిన్నామండి.
ఆహా. ఏం చేస్తున్నారు మరి బయట ఉన్నారా ఇంట్లో ఉన్నారా. అ
బయటనే ఉన్నాంమండి చల్లగాలీ వస్తుందని. ఏం కాదు అట్లానే ఉంది.
ఉహు.
ఇంకేంటి విశేషాలు.
చెప్పండి ఇంకేంటి.
ఏం లేదు ఏముంది. ఇంకా. పోనా. ఇక్కడ ఫోర్ అని ఉంది కింద త్రీ అని ఉంది. ఫోర్, త్రీ.
ఇంకా. టు, త్రీ, ఫోర్. సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్, టెన్.
ఫోర్టీన్, ఫిఫ్టీన్, సిక్స్టీన్, సేవెంటీన్, ఎయిటీన్, నైన్టీన్, ట్వంటీన్.
ట్వంటీ వన్, ట్వంటీ టూ, ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్, ట్వంటీ ఫైవ్, ట్వంటీ సిక్స్. ట్వ ఎయిట్, ట్వ నైన్, థర్టీ.
థర్టీ వన్. థర్టి త్రీ, థర్టి ఫోర్, థర్టి ఫైవ్. థర్టీ సెవెన్, థర్టీ ఎయిట్, థర్టీ నైన్, ఫార్టీ.
ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ
ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ సిక్టీ
సిక్స్టీ వన్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ సెవెంటీ
సెవెంటీ వన్ సెవెంటీ టూ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ ఎయిటీ
ఎయిటి వన్ ఎయిటి టు ఎయిటి త్రి ఎయిటీ ఫోర్ ఎయిటి ఫైవ్ ఎయిటి సిక్స్ ఎయిటి సెవెన్ ఎయిటి నైన్ నైంటి
నైన్టీ వన్ నైన్టీ టూ నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ నైన్టీ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ ఎ నా ఎందుకు
ఇ
అ
ఏ
నీకు రోజు రోజుకు కర్రగ అయితున్నా వేంటి
ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్
హలో నేను రోజు కర్రగా అయితున్న మండి తెల్లస్తాళ్ాలంటేమంత
ఇది పసుపు శనగ పిండి పెట్టిరండి శెనగ పిండి పెరుగు పెట్టా
త సత అ న మాట్లాడలేంను ఓకే అండి పెడతా ఏడా సల్లగా అవుతున్నా ఇడ వేడిగా ఉందండి సరే గానీ చెప్పండి తిన్నార మరి నాి పెరుగా అండి
హమ్ మంచిగనే వేస్తావ్ అప్పుడు అట్లనే కంప్లీట్ చేసినాం హమ్ అయినా ఇప్పుడు అయిపోతది టూ మనిట్స్ అయితే ఇంకేంటి అండి ఇంకా
చెప్పా మీ ఇంట్లో సామాను ఉందా అండి ఏమేమి సామాన్లు ఉన్నాయి
ఇంట్లో ఒక బీరువా
ఫ్రిడ్జ్ కూలర్ ఉందండి హమ్ ఇంకేంటి అండి
డూప్లెక్స అండి
డుబ్లెక్స్ ఇల్లు కదండి మాది
మీ ఆయన ఏం చేస్తారండి
ఎలాంగా మరి పడగా అలా మ
అవునా అండి ఏం తెస్తురండి మరి
ఏంలే అండి ఫోన్ పట్టుకొని కూసున్నా
హమ్ హు మీ ఆయన ఏం చెస్
అలాంటివి లేవండి
డాడ కొంచెం నే
నతే పలి చూపులు అయితే
అవునండి రెపల్ ఇప్పుడు ట్రెండింగ్ అయిందిాఅబ్ అవల వీడియో తీ ఇట్లా చూడ నుంచి ఇట్లా దగ్గర నుంచి ఇట్లా ఇతారు బాగుంటారు చాలా ఓే అండి
ఇంకేంటి అండి
ఊ అని
తెలుసు ఇంకేంటి అండి పీకినా అదే ఈడ కావాల అక్క
అ
ఇంకేంటి ఆడ త్రీ ఈ సెకండ్స్ కడ ఉడు కింద ఇప్పు ఉడు సిక్స్ హండ్రెడ్ సరే ను ఇంతతో సమాప్తం